బాగున్నావా రా తమ్ముడు ఆ బాగున్నాం బాగున్నా
ఏం జెస్తున్నారు రా
ఇంటికాడ ఉన్నా అక్క అవునా బొంద అమ్మ బొంద, అమ్మ బాగుంది
తున్నారు
ఇంకా ఆ మే క్క
హ్మ్మ్ బిజీగా ఉన్నావా రా
ఆ లేేద అక్క
అవునా తిన్నారా మరి
ఆహా ఇంకా లేదక్క
హ్మ్మ్ ఏం జేస్తుంది అమ్మ
అమ్మా ఇంట్లో ఉందాకా
హ్మ్మ్
ఆ బయట వచ్చ అంటే వరండాల ఉన్నా
ఇంకేంటి రా సంగతులు
హలో లేడీస్ ఫింగర్ అక్క
అవునా
మ్
కాదురా ఇట్లా హ్యాండిీకా్యాప్ వాళ్ళు మన దగ్గర అప్లై చేయాలంటే ఎట్లా చేయ్యాలరా
ఆ అద అట్ల అది అది ఎట్లాంటే బ్యాంక్ కాడికి ఏళ్ళి చేయాలి అక్కది బ్యాంక్ లో చేయాలా లేకపోతే పంచాయతీ దగ్గర చేయాలా ఆహా బ్యాంక్ అడికిళ్ చేయాలా
మ్
మ్
అదే అసలు మా దగ్గర హ్యాండిీకాపర్స్ ఉన్నారు ఇద్దరు అదే ఇటు సంగతి అంటే సరే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళు అడిగి చెప్తలేండి అని చెప్ప
అని చెప్పిన ఆ
అదే అసార్ నీతో మాట్లాడదాం ఏమంటారు ఏంటో అనేది లో అంటే నీకు కొంచెం తెలిస్తే చెప్ప రాదు రాదు
ఆ సరే అక్క తెలుస్తే చెప్తా,
లేకపోతే రేపు
ఒక సారి మా ఇంటి సైడ్ రా, ఆ
వాళ్ళకి అప్లై చేసి వాళ్ళకి కొంచం సాయం చేద్దు కాని హ్యాండిక్యాప్ర్ వాళ్ళకి ఎవరు లేర్రా,
ఆ అక్క ఒక నిమీషం లైన్ లో ఉండు, ఏంటమా ఉడావాలే ఉడుతున్న అగు, ఆ చెప్పు అక్క
అదే హ్యాండిక్యాపర్స్ రా వాళ్ళిద్దరు వాళ్ళకి ఇక అమ్మ నాన్న ఎవరు లేరనమాట, అయితే ఇంకా అయిన వాళ్ళు కూడా ఇ అమ్మ నాన్న లేకపోతే ఎవరైనా పట్టించుకుంటారా తల్లిదండ్రులు, అదే అందుకని నువ్వు కొంచెం సాయం చేయరా వాళ్ళకి ఎవరు లేరు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి
ఉ
అందుకని కొంచెం సాయం చేతవా అది ల్స్ ఏమన్నా తెలుస్తేమో చెప్తావేమో నువ్వు పంచాయతీలో చేస్తావు కదా అదే చెప్తావేమోనని ఫోన్ చేసాంట్రా నా వాస్ నాకేమి వినిపిస్తుంది, ఏంట్రా
నీ వాయిస్ నీకే వినిపడిది మరి,
నువ్వు రికార్డ్ ఆన్ చెస్ కున్నావేంది.
లేదూర
ఉహు
ఉ ఇంకేంటి మరి సంగతులు అదే ఎట్లా చేయాలి తెలియక, ఇక పంచాయతీలో చేస్తే అబ్బాయి తెలుసు అని చెప్పా చెప్తే సరి అక్క ఒకసారి మాట్లాడండి అని అంటున్నారు, ఈ పిల్లలు అయితే మాట్లాడు చెప్తా లేరా అని చెప్పి నీకు ఫోన్ చేసా మధ్యాహ్నం చేస్తే ఎతలే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఉ లే హాలిడేస్ లేవారా మీకు ఉగాదికి,
ఆ ఉన్నాయి, ఉన్నాయి.
వెళ్తన్నావా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అటు
ఆ వెళ్తా
మళ్ళీ ఎప్పుడు రావడం,
ఉ మళ్ళా ఇక చిన్నగా టైం తీసుకుని వచ్చేతా ఇగా చాలా టైం పట్టింది, ఇదే లాంగ్ టైం ఇదే లాంగ్ టైం.
ఉహు అదేలే ఇంకేంట్రా సంగతులు ఊరికే ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నావా, ఏంటి ఫోన్ అసలు ఎత్తట్లే గేమ్లేమన్నా ఆడుతున్నావారా, హు
ఆ బ్రీఫర అడుతున్న,
వామ్మో ఇక దానికే పరిమితం ఇక మీరు ఎవరితో మాట్లాడరు కదరా అదే
అంతే
ఆహా ఏంటి శప్ కిగ్ అయిందా మరి ఉగాదికి
ఆ చెప్పక్క ఇంకేంటి ఇంకా కాలేదక్క
ఆ
మీరేందా
ఆ మాద అయిపోయింది మేము ఊరికి కూడా వచ్చాం తక్కువనే ఉంటాయారా అక్కడ మనూర్ లో
ఉంటే ఏమో అంత అంటే గుర్ ఎలేదు మీడిల్ లో ఉంటాయి
ఆహ ఇంకా ఇంకేంటి మరి సంగతులు అది వాళ్ళ కొంచెం సాయం చేయరా వాళ్లకి ఎవర్
ఉ
అందుకని కొంచెం సాయం చేయమని అడిగారు పంచాయతీ వాళ్ళు ఇట్లా ఇట్లా అంటున్నారు అని ఎవరు అ అట్ట ఇక్కడ కాదు పెట్టేది అప్లై చేసేది అని చెప్పారట
ఆహా ఆహా
ఇక్కడికి వచ్చింది కొత్తంట
అవునా
అందుకని చెప్ చెప్పాలని మీకు ఫోన్ చేసా
ఉ
అదే మరి ఏమన్నా డీటెయిల్స్ ఏమన్నా కావాలని నన్ను అడుగురా అప్లికేషన్ ఫామ్ అట్లా ఏమి పెట్టాలి దానికి ఏమ అవసరమో నాకు చెప్పు చెప్తే నేను అయ్యి వాళ్ళని పట్టుకొని నీ దగ్గరకి రమ్మని చెప్తాను మీరందరం కలిసి వెళ్ళి అప్లై చేదురు కానీ ఏమనా ఐడియా ఉందా మరి నీకు
మరి అంత ఐడియా లేదు అక్క నేను కనుక్కొనే చెప్తా దనే ప్రాసెస్ ఏం డ్ చెప్తా
ఉ ఇంకేంట్రా మరి ఏం కూర
బెండ కాయి
బెండకాయ
బెండకాయి బెండకాయి
ఉమ్ హు
ది
మాది చికెన్ రా
వావ్ మాకు లేదా చికెను
ఇవాలే వచ్చాంగా
ఉంహు మాకు లేదా చికెన్
ఉందిరా పట్టుకొస్తలే
ఓ వద్దులే నార్మల్గా అడిగా
ఉమ్
ఆ ఇంకేంటి విశేషాలు
ఏముందిరా నార్మలే ఇవాళే వ చ్చాం ఇక్కడ మంచిగా పుచ్చ తోటలు కొబ్బరి తోటలు
ఎ ఊరు
ఇది మాది పల్లెటూరు కాదరా
ప-పల్లెటూరు విలేజెస్ చాలా బాగుంటాయి అక్క
పల్లెటూరు మిరపకాయ తోటలో చుట్టూ
మొత్తం సైలెంట్ అడివగా
అవును
మళ్లీ ఏందంటే వెయ్ కిల్స్ కూడా దొరకవ్ మన గల్లీలో ఉన్నట్టు ఉండవు ఇగ
అట్లా ఉండదు వెహికల్ సౌండ్ ఉండదు త్తగను
ఆ మళ్ళీ పొద్దున్న లేవగానేమన గదిలో గొడవలు పెట్టుకుంటారా
అవును అట్లాంటి ఏమి ఉండవు ఇక్కడ ఆ
హాయ్ అంటడి హాయి్ బాయ్ అంటే బాయ్
అవును కానీ అందరు కలిసే ఉంటార్ర ఆ చాలా మంచిగా ఉంట్రు ఎన్ని గొడవలుఅయినా ఏమైనా గానీ పల్లెటూరు పల్లెటూరే ఉ
చాలా బెటర్ అక్క
ఊ
ఎక్కడ గుడా సైలెంటే మొత్తం జపాన్ లో మత్త మొత్తం సైలెంట్ లే మొత్తం రెస్పెక్ట్ వుంటాది అక్కడ రె పెట్టి సయలిండు ఇంకా పీజ బిల్ అదా నేనుంతవరకు పోలే ప్రజెంట్ ఇంకా పోతా జపాన్ పోద అనుకుంటున్నా కానీ్లా డబ్బులు ఎంత పైసలు లేవు
హ్మ్మ్ హ్మ్మ్
ఒట్లా ఆలోచి బిజినెస్ లాంటి అంటే ఇంకా మనం ఇంకా ఏం లేదాక
ఆహా ఇంకా పంచాయతీ లోనే జాస్ తన వేద్
హ్మ్మ్
హ్మ్మ్ ఏమోలేఇక అమ్మకి నువ్వు అక్కడవే తోడుగా ఉండాలి కదా మరి నువ్వు మట్పోతే అమ్మతో ఎవరు ఉంటార రా ను పనికి వెళ్తే మాత్రం ఉండ పోతన్
ఆ నైట్ టైం నైట్ ఉంటా నైట్ నేన్ కూడా ఉంటా పొద్దున జపాన్ పోయి నైట్ వచ్చేరా జపాన్ అంటే జపాను ఇద్దరం పో ఇగ అమ్మను ఒకటే వెళ్ళసి పోదు గా అరే పొద్దున పోయ్ నైట్ పో ఇద్దరం పోతాం అమ్మ నేను పోతాం పొయ్యి ఇగ అక్కడే చిన్నగా ఏదో ఒకటి జాబ్ ఏదో ఒకటి ఎతుక్కొని ఆడ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి ఎతుక్కొని దానిలోకి దూరడమె
పనులు చేయించటం అక్కడ ఇబ్బంది పడుత్ తర్ మళ్ళి
ఉమ్ అక్కడ ఏందంటె లాంగ్వేజు మ్ మన లాంగ్వేజు హలో
ఆ చెప్పురా తమ్ముడు
హలో అ ఆ హలో అక్క హలో